హలో! హలో, ఆ వినిపిస్తుందారా.
స్తుంది వదినా
ఏమ్ చేస్
ఏమ్ లే ఇప్పుడే అన్నం తిన్నా. అన్నం ఎక్కువ తినబుద్ధి కాలేదని కొంచమే అన్నం తినీ ఆ కంకీ మా అమ్మ స్వీట్కాన్ కంకి తెచ్చింది.
ఊహు తిన్నవా.
తిన్నా
ఊహు ఏమ్ కూరొండిర్రు
టమాట చారు
నిన్న నాక్ గూడా అన్న నైటూ ఆడ రైల్వే స్టేషన్ లో దొరుకుతయిగా, అక్కడా అన్న ఎక్కే దగ్గర అక్కడ్నుంచి స్వీట్ కాన్ తీసుకొని వచ్చిండు తేమ్మంటే నేను కూడా దిన్ నా నిన్న
అది కారం కల్ప్ పి ఉప్పు కలపుతే బాఉంటదా
ఉప్పు కారం కాదు ఉప్పు కారం కొంచం నిమ్మకాయ పిండి ఒక దాంట్లో ప్లేట్లో పిండి మంచిగా అది చేసి దాంతో నిమ్మకాయతో మొత్తం రుద్దాలి
అంటే రుద్దలంటే నిమ్మకాయ్
నిమ్మకాయిల్ ఒక ఒక ప్లేట్లో కొంచం ఉప్పు కొంచం కారం తీసుకొని నిమ్మకాయ ఉంటదిగా నిమ్మకాయ్ చెక్కర్ నిమ్మకాయ చెక్కతోని ఆ ఆది ఉప్పు కారం అద్ది దానికి నిమ్మకై చెక్కకు ఉప్పు కారం అద్ది రుందాలే
అంటే కంకిికే రుంద్దలంటావా
ఆ కాంకికే రుద్దలి
హా నేన్ వల్ వాలేమో అని అనుకుంటానా
కాదు కాదు హు కంకి రుద్దలి
బాఉంటదా
ఆ బాఉంటది రా
ఇందాక చెందామన్ కున గాని ఎట్లుంటందో ఏమో అని ఆగిన
మేమ్ అట్లనే తింటాం
అవునా
ఆ
మా అమ్మ ఎన్ని ఇన్ని రోజులక్ కీర్ ఇయ్యాల తెచ్చింది మొన్న ఫుల్లు తిట్టిన మా నాకు మా అమ్మకు కంకు స్వీట్ కాన్ కంకి కానే లోల్ అయింది
నేను కూడా నిన్న ఈ అన్నకి ఎందుకో తినబుద్ది అయింది అన్నయో తే ఇగ అన్న దిసుకొని వచ్చిండు నేను నా స్వీట్ కాన్ తిని మా ఇంటెనక అక్క వాళ్ళు పండగ చేసిరు ఉప్పలమ్మ పండుగ
ఉమ్
గ మా ఇంట్ పక్కన అత్తమ్మ వాళ్ళతో కలిసి మేము మా ఇంటి పక్కన అమ్మా అత్తమ్మ వాళ్ళు ఇంకొక అబ్బాయి అందరం కలిసిపోయి తినేసి వచ్చినాం
అవునా
వాళ్ళు కూడాడరా చికెన్ లయితే ఫుల్ కారం యేసిర్ రా
తో
సచ్చుకుంటా బతుకుంటా దీన్న కారమ్ అయితే
హి హీ ఇంకోొసారి పోవద్దు ర అనుకున్నాావా
ఇక వాళ్ళ బిడ్డొచ్చి చెప్తాంది ఫుల్ కారం వేస్త ఎక్కువ తినరు తక్కువ తక్కు కొద్దింటరు అంట ఆమె ఎక్కడ దొరికిందో ఏమో అవు
అ
మనక వచ్చి ఎట్లా చెప్ప బుద్ధ అయిందో ఆమెకి
ఆ
అమె అనలా ఆ డ్రెస్ ఆ
అట్లా చెప్తే మరి ఏమనుకుంటారు అ అది ఆలోచన లేదా
ఇ చెప్పింది ష మనం ఏ తిన్నము ఎక్కువ తిన్నావా అనిపించింది ఇగా
వయ్య
మీ అక్క ఉండే మీ అక్క మీ అక్క నేను అందరం బయట అట్ట కూర్సునింటూ చెప్పింది వాళ్ళ చిన్న బాబు న ఎతుకిొచ్చింది
అసొన్టప్పుడు పిలవద్దు అసలు అంటే అంటే ఇప్పుడు ఆ అ ఆ వన్నదంటే వాళ్ళ ఇంట్లో కూడా అట్నే ఆలోచించుకొని వసిర అన్నట్టేగా
ఈ గంతెగా మరి తిన్నది కడు ఉప్పుకు పట్టకుండా వాళ్ళకైనా కారమే అయిద్ది కదా
కొంపదీసి మి ఇంటి పక్కన అత్తామ చెప్పినా్ ఏం తట్ట అన్నదని
ష కాదు పొద్దుగాల మేము నేను మీ అక్క మేమందరం బయట కుసున్నం అటు కూసున్నప్పుడు ఆమె చెప్పింది నువ్ ఇంలేదు కావచ్చు ను ఇన్నవ ఇంలేదో నేను మీ కవును
ఉహు
అయిన ఆమె వేసుకున్నారు ఆమె వేసుకున్న డ్రెస్ ఏేం బాగుందిరా మీరు బాగుంది అన్నారు గాని
రాదు నేను కాల్ నేను ఏడంటే రోడ్డు మీద అడ ఫస్తువులు రాక ముందుకి అన్న బండి బయటికి రాక ముందుకి అక్కడ ఉన్నది ఎడా ఆ పద్మ పెద్దమ్ముల్లాది వినాయకుని పెట్టే మూల దగ్గరన్నది ఉంటే
ఆ
కో బయటకు చూసిన ఇదేంది అప్ప గి డ్రెస్ వేసుకు ఏమేంది గట్ల గలీజ్ గా ఉంది చెస్ట్ అంతా గలీజు కనిపిస్తుంది నేను అనుకున్నా అనుకుంటే ఆ అ ఈ తీసుకొచ్చింది తీసుకొచ్చిన్నాక చూసినంక ఇంకా నేను ఏం అడగాలి అంత ఇంట్రెస్ట్ పెట్లా అసలు కొత్త డ్రెస్ లాగా ఉందా
నేను అసలు కొత్త డ్రెస్ అనుకోలే నేను ఎప్పుడు ఓ రెడ్ కలర్ ప్లాజో వేసుకుంటది చూడు ఆమె
ఆ నేను కూడా అదే అనుకున్నా
మీద రెడ్ కలర్ టీషర్ట్ ఏడ దొరికింది కు ఈమె ఇది ఎక్కడది ఇమకు అని ఆలోచించిన నేను నైట్ అదే అనుకున్నా ఇ రోజు పోద్దుగాలు అవి చెప్పే వరకు నాకు తెలవదు అది కొ కొత్తది అనుకోలేదు మమ్ పాతదే అనుకున్న
నేను ఫస్ట్ అట్లేనే అనుకున్నా అనుకున్నాక ఏమైంది నువ్వు మీరు వచ్చాక అయిపోయినాక అప్పుడు ఇదే బుక్ చేసింది డ్రెస్ అనంగానే నా ఫీజు అవుట్ అయింది
గట్లా అంటి డ్రెస్లు బుకు తీసుకుంటారు కావచ్చా
కాదు మళ్ళా దాని ఆ డ్రస్ కి డబల్ కుట్లు వేసుకున్నదంట
అబ్బా డబల్ కుట్లు అంటే గుర్తుకొచ్చి కావ్య నా రెండు డ్రెస్సులకి డబల్ కుట్లు వేస్తాను ఫ్రీ ఉన్నప్పుడు
సుతా
ఈ కొత్త డ్రెస్సులకి డబ్బులు కొట్టేసి ఆ ఆ మా అత్తమ్మ కు కనపడకుండా బీరువల పెట్టేస్త సప్పుడుజెక మళ్ళీ తీయకుండా
ఎత్తలే అయితే అ
ఏమో పండు గూడ రెండు డ్రెస్సులు తెచ్చిరు చి నీను కూడా షాక్ అయినా
ఇంకా తీసుకుంటా అంటానువుగా నువ్వు
నేను ఆహా నేను కాదు కాదు ఆహా నేను అల్ రాడి రి ఆమె బుక్ చేసినా అని నా ఫోన్లో చూపించినప్పుడే నేను ఫేస్ టు ఫేస్ చెప్పినా ఆ అడ్రస్లు ఏం బాగుంటాయి బా నేను అనుకున్నా కదా ప్లేన్ రాదు ఏమన్న ఫొటోస్ గిట్ల వచ్చినాయి కావచ్చు అనుకున్నా
కాదు అట్లా ఉడుకున్నా ఒకసారి నువ్వు ఆర్డర్ చేసుకున్నావు్ చూడరా
అవకంట వద్దంట అవక వదుంట
లేకపోతే ఆమె శివరాత్రి రోజు వేసుకుంది చూడు డ్రెస్సు అట్లా ఆర్డర్ చేసుకో న్నా బాగుంది అట్లయినా కొంచెం మంచిగా ఉంది క్యూట్ గా
ఒదిన నువ్వు నేన అప్పుడు ఆర్డర్ చేసుకున్న చూడు
ఆ
కాటన్యి
అవును
అదే టాప్ లెక్క ఇక్కడ ముఖాలు పైకి వచ్చినాయి్
అవునవును
అవి ఆర్డర్ చేసుకో ఒకవేలా ఆ ఏమన్నా నీ దగ్గర ఏమన్నా పర్సనల్ మనీ ఉంటే చేసుకో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమంటారు మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఫిల్డ్ ఎం అంటారు అ బాబుకి బాబు కి పాలు ఇయ్యడానికి కూడా ఉన్నాయ్ అందులో కానీ మస్తువున్నాయి
ఏ అనికి రెండు రోజులులో తగుతాడేమో ఇగ పాలు
అట్లా వేసుకుంటే నువ్వు మంచిగా ఏ ఊరు పోయినా మంచిగా పోవచ్చు ఫ్రీ ఉంటది
అ కూూత సూషయే ఇప్పుడు డబ్బులు పడితేమో చూస్తా ఏమి డబ్బులు దాకా బట్టలకి వేస్ట్ చేయకుండా ఈ మెట్టెలు చేయించుకుందామని చూస్తున్నా మెట్టెలు మూడు సంవత్సరాలు అయింది రా చేయించుకోక ఎళ్లప్పుడు ఇగా మూడు సంవత్సరాలు అప్పుడైనా మారవాలి మాార్వలేదు
నేను అలాంటిదే కాటన్ డ్రెస్ బుక్ చేసుకు కున్నాం అనుకున్నా ఆ ఆ అప్పుడు నేను మా అక్క దగ్గర పోయినప్పుడు ఆ అక్కడ ఐదు పా్యాంట్లు కూడా వచ్చింది అన్నగా నైట్ డ్రెస్సులు అందులో రెండు అక్కకి తీసుకుందరు మూడు నాకు తీసుకు తీకుంది వాటి మీదకే అమ్మ ఆ ఎల్లుండి టీషర్ట్లు తీసుకుంటా ఆ ఐదో ఆరో టీ షర్ట్లు తీసుకుంటా అని అన్నది ఇక వాటి మీదకి టీషర్ట్లు తీసుకొని ఆగ్ అవ యూజ్ చేసుకుంటాం వాళ్ళ అక్క వస్తా అన్నది మేళ మేళ వస్తా అన్నది అప్పుడు మళ్ళ మేళ వచ్చేటప్పుడు అమ్మను ఫోన్ పే చేయమంటే చెత్తది మళ్ళా మంచిగా అలాంటియే కాకపోతే ఇవి ఈసారి త్రీ బై ఫోర్త్ తీసుకోను పొడుగు తీసుకుంటా
అవును త్రీ బై ఫోర్ వదులే పొడుగనే తీసుకో
ఆ పొడుగు తీసుకుంటా ఒక మూడు తెమ్మని అనుకో కాటనే ఇగ వన్ ఇయర్స్ సెట్టు
అవును మంచిగా ఉంద మళ్ళీ ఎండకు కాలం వరకు
ఎందుకంటే ఇయ్యవా అమ్మ అలా నేను అసలు అలాంటి వద్దు మా అమ్మకు ఒకసారి చూపితేేనే చి మీకే అందం ఉంటాయి అవి బక్కగానోళ్లకు అందం ఉంటాయి గాని అన్నవి
కానీ నాకు నచ్చలే ఆ డ్రెస్ ఏమో ఆ ముందు మంచి మేం చెప్పడమే తప్ప ఏం బాలమ్మ ఫీల్ అయిది మేము ఇట్లాంటివి వేసుకుంటాం మన ఏమైనా అంటారు అ ఉన్నానే సప్పుడు చేయకున్నా
ఏదో పాత రసం ఉంటే చూడ అట్లున్నాయి నాకు అది అసలు చేసింటే అస ఆ ఈ సంగతి నేను సూత్తాగు ఫోన్లా అలాంటిది అసలు సెషన్ బసదా అనిపించింది నాకు
గాట్లానే ఉంటది మల్ల అంట వాళ్ళ అమ్మ దాసి పెట్టుకోను వాళ్ళ అమ్మ రోజు ఏసుకోమన్నదంట చుడీదార్ పాపా బానే ఉంది ఇది నిన్న మరి ఆమె నిన్న పొద్దుగాల వేసుకున్నది జర మంచిగా ఉంది లే అది బాగుంది గ్రీన్ కలర్ ది ఇప్పుటిదే మంచిగా ఉంది
అంతా అందం సందం లేని బట్టలు కొనుకుంటాది
హమ్
మల్ల ఆమె ఏమంటరు ఆహ నార్మల్ గా ఏమన్నా ఫన్ ఫంక్షన్స్ గీట్లా వర్క్ డ్రస్సులు కొనుకుంటారు చూడు
అవును
అవి కూడా బాగుండవు ఒకటి బ్లూ డ్రెస్ ఉంటది
హమ్
ఉంటది ఆ డ్రెస్ చూడాలి ఆ మా అమ్మ అయితే డైరెక్ట్ అన్నది గీ డ్రెస్ ఎందుకు కొనుక్కున్నవని
బ్లూ కలర్ వర్క్ ఉంటదా
ఆ బ్లూ డ్రెస్ సిల్వర్ కలర్ వర్క్ ఉంటది మొత్తం స్టోన్స్
అవును సర్లే మరి నేను మనం తర్వాత మాట్లాడు ఉంటాలే ఆగు
ఆ సరే
హమ్